హలో అండి నమస్తే అండి బాగున్నార అండి
ఆ బాగున్నమండి మీరు బాగున్నార
అవును అవునండి మేము బాగనే ఉన్నాం మీకు చిన్న కుటుంబం అంటే ఇష్టమా ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమా
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం అండి
ఎందుకని
అంటే మనకు అంటే అందరితోనూ కలిసి ఉండొచ్చు కదండి అంటే నానమ్మ తాత
అందరు పెద్దవాళ్ళు ఉంట ఉంటారన్న పెద్దవాళ్ళు అందరుూ ఉంటారన్న
అంటే పెద్దవారు గాని పిల్లలు గాని అందరుూ ఉంటారు కదా అండి అలా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండచ్చు
అవును ఉండొచ్చు
ఏ కుటుంబం అంటా ఇష్టం
నాకు ఇది వరకు ఉండే పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం ఉండేగాని ఎప్పుడ నచ్చట్లేదండి చిన్న కుటుంబమే ఇష్టం అనిపిస్తుంది
ఓహ అంటే ఎక్కువగా గొడవలు అవుతుంటాయి అలా అండి
ఆ పెద్ద కుటుంబం అంటే సర్దుకుపోవడం చాలా కష్టం ఐతాదండి గొడవలు బాగా అయితేయి ఒకరనొకర్ణి అర్ధ అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటే మంచినే ఉంటాయి
ఆ
అర్ధం చేసుకోకుండా ఉండవ ఉంటే కష్టం గొడవలైతే
అవునండి
ఉ కుటుంబ సభ్యుల మీద ఏమంటారు రెస్పెక్ట్ అనేద్ పోతది ఎక్కువ గొడవలు అయితే
ఎక్కువ గొడవలు అయితే చిన్న పిల్లల మీద కూడా అది ఉంటది ఎఫెక్ట్ వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు అది కొంచెం నచ్చు నాకు ఇంతకు ముందు మంచ్ గానే అనిపించేది అందరు పెద్దగా ఉంటారు అందరు ఉంటారు ఏమైనా సహాయం ఏమైనా బాధలు వచ్చినా ఎవరైనా ఉంటారు
అవునండి అంటే మనం మనకు చేదోడు వాదోడుగా ఉంటారు తని
ఆ ఆ క కానీ ఏందంటే పిల్లలు పెద్దగాయేసరికి ఇల్ ఇల్లు కూడా సరిపోదు అది కూడా ఉంటంది కష్టమైతది చదువుకోపోవడం అంటే ఇంకా కష్టమైతది అక్కడే గొడవలు ఐతాయి అది కొంచెం నచ్చదు నాకు ఇగ ఏందంటే పండగలైనా ఏమైనా ఫంక్షన్లు ఏమైనా పెళ్ళిళ్ళు ఎక్కడైనా పోతే కలుస్తాం
ఉండు అంటే ఇప్పుడు మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నరండి
అంటే రెండూ మంచిదండి అట్లానే అంటలేను నా అభిప్రాయంలో నేను నా ఇది చెప్తే అనేది రెండు మంచిన ఉంటాయి ఆ ఆ ఆ ఇపడ కాలం పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఫోన్ అలవాటు అయి ఉంటారు
అవును
ఆవేశం ఎక్కువ ఉంటది ఇప్పుడున్న పిల్లలకి పెద్దవాళ్ళు చెప్ ప్పినట్టు వినరు అది పెద్దవాళ్ళకి కోపం వస్తది చెప్పినట్టు వింటలేదు అమ్మ నాన్న వాళ్ళు ఆ చెప్తలేరు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలని నేర్పయాలని వాళ్ళు వాళ్ళ ప్రా అబ్బి ప్రయాలు వాళ్ళు చెప్తుంటారు అన్నమాట అక్కడ కొంచెం అండర్స్టాం అదే అప్పుడే కొంచెం అపార్ధాలు జరుగుతాయి కొంచెం గొడవలు అయితయి అన్నటు
అంటే జనరేషన్ కూడా మారింది కదా అండి
అవును జనరేషన్ కూడా మారిందిగా
అంటే పెద్దవారు చెప్పిన మాట వినాలి
ఉమ్
తర్వాత ఏమైనా ఉండాలి అనుకున్
అవునండి ఆ
కాలం మారి మారుతుపోతే పిల్లలు కూడా మార్ ట్రై చేయ్ అన్నట్టు కానీ పెద్ద కుటుంబం ఉంటేందంటే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ధైర్యం ఉంటది ఎప్పుడైనా ఏదైనా అయితే వాళ్ ఉన్నారు అన్నట్టు ధైర్యం ఉంటది అంటే అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడనా బయటికి వెళ్ళిన
ఆ అంటే మనకేమన్నా ఒకరికి కష్టము వచ్చినా అందరు తోడుం
ఆ ఉంటారని ధైర్యం ఉంటది నాకు అ పాత కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉంటే ఉండే వాళ్ళ అన్నట్టు అప్పుడు ఫోన్ టీవీ ఎక్కువ ఉండకపో ఏది కాబట్టి అందరు కలిసి ఉండేవారు ఇప్పుడు ఫోన్ టీవి నెట్ ఇంటర్నెట్ ఎక్కువ ఉండేసరికి ఉండేసరికి ఉమ్ మాట్లాడం తగ్గింది చెప్పినట్టు వింటలేరు అట్లా అలా అయిపోయింది అన్నట్టు ఎవరు రూమ్ లో వాళ్ళుంటారు ఎప్పుడో ఇగ అన్నంతి దేనికైనా కలుస్తారు అంత అన్నటు ఉన్నది
ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గిచారు
ఆ అర్థం చేసుకోవడం తగ్గించిరు ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళలో కూడా అట్లా నచ్చేసింది కొంచెం అంటే ఒకసార్ థర్టీస్ టు ఫిఫ్టీస్ ముప్పై నుంచి యాభై ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మద్ వాళ్ళలో కూడా అర్థం చేసుకునే శక్తి లేదన్నట్టు ఇప్పుడు కొంచెం తగ్గింది అది
అవునండి
ఓక్ జైన మల్లీ ఏందంటే ఇంత పాతకాలంలో ఇల్లు ఇంట్లు ఇల్లులు పెద్దగా ఉండేది కదా ఆ స్థలం బాగా ఉండేదిగా కాబట్టి పడుకోడానికి పనులు చేయడానికి బాగుండే పెద్ద పెద్ద కుటుంబం ఉం ఇప్పుడు అట్లా లేదు కదా కం
అంటే ప్రతి చిన్నదానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది
ఇబ్బంది వస్తుంది వంట దగ్గర కూడా క కష్టం అైతది అట్లా నీళ్లు సరిపోవు ఇవి సరిపోవు అట్లా ఉంటదంన్మాట
అంటే పల్లెటూర్లో అలాంటి వాటిల్లో అయితే బాగుండొచ్చండి
పల్లెటూర్లో ఉంటే ఇల్లు పెద్దగా ఉంటాయి స్థలం బయట పెద్ద స్థలం కూడా ఉంటది కాబట్టి బైట ఉండచ్చా
సిటీలో అయితే కొద్దిగా కష్టమండి అంటే కలిసి అందరూ కలిసి ఉండచంటే స్థలం ఉండకపోవచ్చు
కాళీ స్థలం తక్కువుంటది వంటగది కూడా తక్కువ ఉంటది ప్లేస్ చాలా తక్కువ ఉంటది ఇబ్బంధైతది కొంచెం
అవునండి
ఆ అంతేండి కుటుంబం ఆ అంటే చిన్న కుటుంబం ఉంటాయి పనులు కూడా చిన్నగా ఉంటాయి
అవునండి అంటే మనం పనులే కదా ఒ ఇద్దు అంటే ముగ్గురువి నలుగురువి ప్రతి పని మనకు కొంచెం సులభంమైతంది చేయడానికి
అవును
హ
అ పనిదే ఉంది పెద్ద కుటుంబం ఉన్నా కలిసి చేసుకోవచ్చు పని అ లా రెన్రోలనే
అంటే కలిసి మనతో కలిసి ఉండే వాళ్ళయితే కానీ కొంతమంది అలా ఉండకపోవచ్చు
ఉండరు కాబట్టి కొంచెం సర్దుకుపోవడం కష్టం కొడవలయితే కొడవలు అయ్యేసరికి అది వేరే విధంగా మారిపోతది
అవునన్నా
చిన్న గొడవనే కానీ చిన్న మాటనే పెద్దయితే పోయి కొంచెం ఏదైతది స్ అట్లగ అంటూ
అంటే అలా గొడవలయినా కానీ పెద్దవారు ఉంటారు కాబట్టి వారు చెప్పిన మాట విధంగా అందరుూ వింటుంటారు ఆ కాలంలో
అవును అప్పట్లో అట్లా ఉ ండేదంటూ పెద్దవాళ్ళంటే దేవుడు లాగా చూసుకునేది దేవుడు సమానం అన్నట్టు టు ఉండేది అంతే కదా నాన్న తర్వాత పెద్దవాళ్ళు ఎవరు ఉన్న పెద్దక్క ఉంటే పెద్దక్క పెద్దన్న ఉంటే పెద్దన్న తనమాటనే అని ఉండేది ఇప్పుడు అట్లా లేదు కదా
ఆహా
హుము ఇంక రానురాను ఎట్లా ఉంటదొ వచ్చే కాలంలో
రానురాను ఒక్కరే ఉండడం మేలు అనుకుంటారు ఇప్పుడు జనరేషన్కి
అంతే ఇంకా రానురాను ఇగ ఓ
అంటే బంధాలకి బంధుత్వలకి వాల్యూ అనే
అవును తగ్గిపోతుంది అదే బంధువులకి కుటుంబాలకి సభ్యులకి తగ్గిపోతుంది ఎప్పుడో ఏదో పండగలకో కలుస్తాం ఒక్క రోజుకో రెండు రోజులుకో త్తమ అయిపోతది లేకపోతే ఎవరిదైనా పెళ్ళిఅయి నా ఏదైనా ఫంక్షన్ అయినా అప్పుడే కలి
అది కాక పూర్వంలో మనకి పెళ్లిళ్ళు ఎలాంటివంటే ఒక వారం రోజు లన్న ఉండేదండి
అవునవు
కానీ ఇప్పుడు పెళ్ళిల్లు కూడా ఒక రోజు లేదా రెండు రోజులు
రెండు రోజులు అంతే అంతే అయిపోయింది ఇంతకు ముందు వారం అయ్యేది మంచి కలుసుకునే వాళ్ళు వారం రోజులు వారం ఫంక్షన్లు చేసుకునేది వేరే వేరేగా
అవునండి
ఇప్పుడు అట్లా లేదు
ఆ
ఏందాంటే సమయం లేదు చాలా మంది దగ్గర అందరు ఇగా జాబ్ ఉండే సర్కె ఉండే సార్ సమయం లేదు అలా అయిపోయిం కానీ అందరికీ కుటుంబం అంటే అందరి కి అంటే చెప్పుకోరు గాని మనసులో అయితే కుటుంబం ఆయన కుటుంబ సభ్యులన్నా గౌరవం ఉంటది బయటికి అది చూపించుకో కపోనా మనసులోయితే ఉంటాయి
అది ఉండాలండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఉండాలి ఏదైనా కష్టం ఉం సుఖం దుఃఖం వచ్చినప్పుడు ఉండాలండి పక్కా ఉండాలి
సంతోషంలో కాకపోయినా అయినా వారి దుఃఖంలో అయిన వారికి తోడు ఉండాలి కదా
ఆ సహాయం చేసేకి తోడు ఉండాలి ధైర్యమీచే వాళ్ళు ఉండాలి దుఖం కష్ట ట్టాలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఉండాలి
ఆ
ఇంగ అయి అందరికి ఉంటయి కానీ ఇప్పుడు ఏంటంటే అలా అయిపోయింది కాలం ట్రైఎసరికే టైమ్ సమయం సరిగ్గా ఉండకపోయేసరికి కలుస్తలేదు
అంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా చూపయడానికి వారికి సమయం లేదు
ఆ ప్రేమ ఉంటయి కానీ సమయం లేదు చూపించడానికి ఇంతకు ముందు అంటే అందరికి వేరే వేవ్ ఏమంటారు ఆ జాబ్లు ఎక్కడ ఉండేది అన్నట్టు ఇవే వ ఏమంటారు అగ్రికల్చర్ బిజినెసే ఉండేది కాబట్టి ఆ వ్యవసాయం పనులు ఇక చిన్న చిన్న బిజినెస్లు ఉండా కాబట్టి కలిసిపోయే వాళ్ళం కలిసి వచ్చేది ఒక దగ్గర ఉండేదండి ఇప్పుడు అట్లా లేదు కదా ఏడు తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది గంటలు జాబు ఉంది కాబట్టి దాంతోనే సరిపోతుంది వెళ్ళడం రావడం పనిచేసుకోడం అదే అయిపోతుంది
ఓకేండి
సరే అండి ధన్యవాదాలండి ఉంటానండి ఉంటనండి సరే అండి సరే అండి